హలో
హలో హాయ్
విన్పిస్తుందా
ఆ వినబడుతుంది. విన్పిస్తుందా అండి.
ఆ వినిపిస్తుందండి.
హాయ్ ఏం చేసుర్రు
ఏం లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాను టైం ఎలా అయిపోతుందో తెలియదు
అదే సమష్ సోషల్ మీడియా మ అవన్ని ఎక్కువ తీసుకుంటుందనిపిస్తుంది
కొంచెం అనిపిస్తుంది కానీ ఫన్ కూడా ఉంటుంది కదా ఎంటర్టైన్మెంట్ ట్రెండ్స్ అప్డేట్స్ అన్ని అక్కడే ఉంటాయి
అవును కానీ అందులో ఎంత ఉపయోగకరం ఉంటుందో ఉంటుంది అనుకుంటున్నావ్
అన్ని కాదు కానీ కొన్ని ఉపయోగ పడుతాయి రెసిపీలు ఫ్యాషన్ ఐడియాస్ స్టడీ టైం నేర్చుకుంటాం
అది మంచి విషయం కానీ నెగిటివ్ సైడ్ కూడా ఉంది కదా ఇతరులతో మనల్ని మనం పోల్చుకుంటాం
అవును అది చాలా జరుగుతుంది ఎవరు ఎవరో ట్రావెల్ చేస్తున్నట్టు అ అవి చూసి మనం ఏమి చేయడం లేదనిపిస్తుంది
నాకు కూడా అలానే అన్పిస్తుంది కానీ వాళ్ళు చూసేది వాళ్ళ లైఫ్ లో బెస్ట్ పార్ట్ మాత్రమే
నిజమే వాళ్ళు తమ సమస్యలు చూపించరు
కాబట్టే మనం మన జీ నిజ జీవితాన్ని వాళ్ళు ఎడిట్ చేసిన లైఫు లైఫ్ తో పోల్చుకుంటాం
అది కాస్త ప్రమాదకరం మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది
మెంటల్ హెల్త్ పైనిది కూడా ప్రభావ పడుతుంది
అవును ఎక్కువసేపు ఫోన్ వాడితే నాకు కూడా అలసటగా అనిపిస్తుంది
అయితే తగ్గించాలి కదా
అంతా ఈజీ కాదు అలవాటైపోయింది
అవును యాప్స్ అలా డిజైన్ చేస్తారు స్ట్రోలింగ్ ఆపలేం స్ట్రోలింగ్స్ అస్సలు ఆపలేం
మరి ఏం చేయాలి పూర్తిగా వదిలేయాలా
కాదు బ్యాలన్స్ కావాలి
బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చెయ్యాలి
రోజుకు ఒక గంట మాత్రమే వాడాలి అనుకొని లిమిట్ పెట్టుకోవచ్చు
బాగుంది నిద్రకి ముందు ఫోన్ వాడకూడదు కూడా
అవును అది మంచి అన్నమా
అలాగే ఆఫీస్ మీద టైం స్పెండ్ చేయాలి
రీడింగ్ స్పోర్ట్స్ లాంటి వాటిపై
నేను ముందు స్కెచ్చింగ్ చేసేదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మానేశాను
చూడు సోషల్ మీడియా వల్ల మన ఆసక్తులు తగ్గిపోతాయి
నిజమే మళ్ళీ స్కెచింగ్ మొదలు పెడతాను
చాలా మంచిది
నువ్వేం చేస్తావు
నేను వాకింగ్ వెళ్తాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను
చాలా బాగుంది ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్స్ ఎప్పుడు బెస్ట్
ఖచ్చితంగా
మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కాని రేపటి నుంచి మళ్ళీ అదే ఫోన్ కు అలవాటు పడిపోతామేమో అనిపిస్తుంది
నిజం చెప్పాలంటే మొదలు పెడితే బెటర్
చిన్న చిన్న చేంజెస్ అంటే
ఉదాహరణకు ఉదయం లేవగానే ఫోన్ చూడకూడదు
అవును నేను లేవగానే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వైపు చూస్తాను
అంటే మన రోజు ముందుని డిసైడ్ చేస్తారు పాజిటివ్ గా స్టార్ట్ అయితే రోజు కూడా బాగా ఉంటుంది
అప్పుడు ఉదయం ఏం చెయ్యాలి
కొంచెం ఎక్సర్సైజ్ మెడిటేషన్ లేదా సింపుల్గా మ్యూజిక్ వినడం
మెడిటేషన్ అంటే నాకు చాలా బోర్ గా అనిపిస్తుంది
మొదట్లో అలానే అనిపిస్తుంది కాని అలవాటు అయితే చాలా పామ్ గా ఫీల్ అవుతాం
సరే ట్రై చేస్తాను ఇక ఇంకేమైనా టిప్స్
నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం కూడా ఒక మంచి ఐడియా
అవును ప్రతి ఐదు నిమిషాలకు నోటిఫికేషన్ వస్తే మన కాన్సన్ట్రేషన్ పోతుంది
మనం ఏం పని చేస్తున్నా ఫోకస్ తప్పుతుంది
ఎగ్జాక్ట్ నిజమే చదువుతున్నప్పుడు కూడా ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది
అందుకే నో ఫోన్ జోన్ క్రియేట్ చేయను
అంటే
చదువు టైం ఫ్యామిలీ టైం లేదా ఫ్రెండ్స్ తో బయట ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయకూడదు
అది కాస్త టఫ్ కానీ యూజ్ఫుల్
అలవాటు పడ పడతాం
ఇంకా ఇంకొక విషయం సోషల్ మీడియాలో కొత్త కంటెంట్ కూడా నెగిటివ్ ఉంటుంది కదా
అవును అన్నెసెసరీ కాంప్లిమెంట్స్ టాపిక్ ఇవన్నీ మన మూడుని స్పాయిల్ చేస్తాయి
అప్పుడు అలాంటి అకౌంట్స్ ని అన్ఫాలో చెయ్యాలి కదా
అసెంబ్లి మనకు ఆ ఇన్స్పైర్ ఇచ్చే పాజిటివ్ కంటెంట్ మాత్రమే ఫాలో చేయాలి
అది మంచి ఐడియా యాక్చువల్లీ
అలాగే డిజిటల్ డేటాస్ కూడా ట్రై చేయొచ్చు
డిజిటల్ డిక్ టాక్స్ అంటే
ఒక రోజు లేదా ఒక వీకెండ్ మొత్తం సోషల్ మీడియా లేకుండా ఉండడం
వావ్ అది ఛాలెంజింగ్ గా ఉంది కానీ ఫన్ కూడా ఉంటుంది
అవును ఆ టైంలో మనం కొత్త పనులు ట్రై చేయొచ్చు
లైక్ కుకింగ్ పెయింటింగ్
ఎగ్జాక్ట్లీ లైఫ్ లో కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి
నిజం చెప్పాలం అంటే మన ఫోన్ లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి రియల్ లైఫ్ ని మిస్ అవుతున్నాం
అదే నేను చెప్పాలనుకున్నది
ఇప్పుడు అనిపిస్తుంది సోషల్ మీడియా మనకు క మనకు కంట్రోల్ లో ఉండాలి మనం దాన్ని కంట్రో లో ఉన్నాం
ఓ ఇది సూపర్ల
నిజమే కదా
ఇక నుంచి మనం కన్ కన్సెల్ఫ్ గా యూజ్ చేద్దా
ఓకే ఒక ఛాలెంజ్ పెట్టుకుందామా
ఏమిటది
రోజుకి ఒక గంట మాత్రమే సోషల్ మీడియా అండ్ వీక్లీ ఒక డే డిటాక్స్
ఐడియా ఎవరు బ్రేక్ చేస్తే వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి
ఓకే డన్
ఈ చే ఈ ఛాలెంజ్ వల్ల మనం లైఫ్ లో చేంజ్ డెఫెనెట్లీ కన్పిస్తుంది
అవును ఎక్కువ టైం మనకు మన డ్రీమ్స్ కి దొరుకుతుంది
అదే అసలుకు
సరే ఇప్పుడే మొదలు పెడదాం
ఫస్ట్ స్టెప్ ఫోన్ సైలెంట్ మోడ్
ఓకే డన్